హలో ఆ ఎమ్ల అమ్మ సో ఫెస్ట్ ఉంది ప్రిపేర్ అవుతున్నాం దానికోసం కాస్ట్యూమ్స్ అని
నేను కూడా ప్రిపేర్ అవుతా ఉన్నా కమ్మలు అవి ఇవి చూసుకుంటా ఉన్నా మా రూమ్ వల్లతో
అవునా ఏం ఏం వేసుకుంటాన్నావు డ్రస్
నేను చీర కట్టుకుందాం అనుకుంటున్నా మా వాళ్ళ అంతా ఫ్రాక్ వేసుకో అంటారు ఇంకో పిల్ల ఏమో చీర అని సాతాయ్ ఇస్తంది అర్థం కావట్లా ఆ ఏం వేసుకోమంటావు చెప్పు
ఈ నపిన్యేసుక్కో
నువ్వు ఏం వేసుకుంటున్నావ్
నేను ట్రెడిషనల్ నేస్తాను రజు
ఉమ్ అది
రేపు కొంచెం వర్షనల్ల
నేను కూడా రేపు ఫాక్ వేసుకుంటా మా ఫ్రెండ్ దొబేసిన అది వే కుందామని ఆ
ఈవినింగ్ మార్నింగ్ నుంచి కాలేజ్ లోనే ఉన్నావా
అదే అడక తింటా ఉన్న కాలేజ్ పోయి మళ్ళీ షాపింగ్ మా ఫ్రెండ్ కోసం పోయి అట్లా ఇట్లా చూసేసి వచ్చిన నాకు మనసు ఒప్పట్లే ఆడ చూసి చూసి అన్ని కొనుక్కోవాలనిపించింది కానీ పైసలు లేవు
గడ్ గడ్డంతా కొనిస్తే ముందే డబ్బులు ఏడ మిగులుతాయి
అదే కదా డబ్బులు లేవు స్టాల్స్ తిందామన్న కూడా
ఫ్రీగా ఇస్తారు లే నీకేమి
నాకే ఎవడు ఇత్తాడు పింక్ కలర్ డాట్స్ దే ఉందిలే స్టైల్ యూన్అన్లది కోట సవాణలాది సవాణలో ఎయిటిన్ పీట్టన్ ట్వెల్వ్ హ్యంరేండు ఉంది
ఆ
మ్ అదేలే ఫోటో ఉంటాది ‌ నేను స్లీవ్ లస్ వేసుకున్నప్పుడు కోట్ లాంటిది తీసుకుంటే బాగుంటదింట అంటే వేరే పిల్ల
హు
మ్ అదే చెప్తా ఆ అట్లా ఉ
నేను ఇమ్ ఇప్పుడు స్నానం చేసి ఇంకా కాలేజ్ కి వెళ్ళాలా
నేను నువ్వు ఉన్నావు వేట్టిన తలస్థానం చేయాలి ఫైకే చేస్తా నేను
మేము ఫైవ్ కి సిక్స్క్ అట్లా వెళ్తాం
నేను ఫైవ్ చేసి సిక్స్ కంతా రెడీ అయిపోతాను నా జూ హెయిర్ బెన్నా ఆరిపోద్దులే
ఇంకే మరి ఏమేం తిన్నావు స్టాల్స్ ఏమేమి పెట్టిన్నారు కాలేజ్ లో
స్టాల్సా పానీపూరి పెట్టారు బన్ను పెట్టినారు మజ్జిగా
ఉ హు
లేదు గానీ మ్యాంగోస్ జస్ట్ చూసొచ్చా అందరు డ్రమ్స్ పెట్టినారు కేరళ డ్రమ్స్ కాకుండా నార్మలి వి చెప్పరివి ఎగురుకుంటా ఉండారు ఆడపిల్లలంతా
ఉ
డెకరేషన్ ఏమి బాలేదు ఈసారి
అంత పూల పూల అంట
ఆ అన్ని పూలు పూలు వైట్వి ఎల్లో స్కూలో మేలు అట్టున్నాయి ఆ
ఏందో వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు చేస్తారు
క్రీమ్ ఉ దెష్ క్రీమ్ ఉన్నాయి స అస్ ఏం చెప్పు తిన్నావా ఆఫ్టర్నూన్
తిన్నా పీజీలో ఫుడ్డే పితిక్ పాప్పు చారాని ఉంది కానీ అది అట్లా లేదు
నేను బిర్యానీ తిన్నా మటన్ బిర్యానీ
ఉహు
ఉ మల్ల వచ్చింది నాన్ వెజ్ లో పడతదో
ఓహో నీకు వండం వచ్చా మరి నాన్ వెజ్
నాన్ వెెజా చికెన్ నేర్చుకున్నా
ఇంకా ఇప్పుడే ఇప్పుడు కూడా చికెన్ లోనే ఉన్నావ్
ఏం చేయలో అమ్మని చెయ తీసుకుందామన్నా చేద్దామని ఇయ్యడాల చెడ కొడుతాలేన్ని
ఆహా పిజిలో నువ్వు మ్యాగీ బాగా చేస్తావంటనే
అవును బాగా చేస్తా రేపు నా మూడు కూడా అదే వండి పెడతా మ్యాగీ నే ఇగ
ఉ చాల్లే అదే దీని బతుకేరు మీరిద్దరూ లైఫ్ లాంగ్ ఇంకేం వంటల్ జేస్తవ్ వెజ్జ్ లో
వెజ్ లో వెజ్ రైస్, క్యారెట్ రైస్ స్ ఎప్పుడు క్యారెట్ రైస్ చేస్తా
ఉమ్ అడొకటే వచ్చా
అదోకటే వచ్చు గావట్టి చేస్తా ఉల్లగడ్డ ఇంగెస్ స్థావుంట ఉమ్ ఏం రెడీ అవుతున్నావా ఇప్పుడు?
గు లేదింకా ఇంక స్నానమే జేయలేదు, ఎంత రడీ ఐతవ్
ఏ కలర్ ఫ్రాకేసుకుంటానవ్
నేను పర్పల్
పర్పుల్ ఓకే
హ్మ్ ఎదో మీ అంతగాకపోయినా కొంచెం పర్లే బానే
నేను సీర గడ్ గడదామంటే అంటే ముసల్దాన్ ఇగ ఏం
ఉమ్ సారిక
ఆ
దేనికి
సారీ కడదామంటే
బానే ఉంటావు
ఈళ్ళే మా పక్కరూం వాళ్ళు ఇక్కిరిస్తాన్రు.
ఆల్ ఆళ్ళగ్గట్టుకోమను జూద్దాం ఆంటీలంట్ర వాల్లేమన్నా వాళ్ళక్ చీరల్ నిల్చోవు నీకు బా నిలుస్తాయి.
ఆ ఏదోకటి జేయాలి ఉమ్
ఇంకేమొ నైట్ ఎంత వరకు ఉంటుంది ఈవెంట్
లేవన్
లెవనా? టెన్ థర్టీ నె అన్నారే
ఆ లెవన్ అయితదిలే అయిపోయేసరికి
ఉమ్ అంతేలే
ఉమ్
ఇంకేం మరి? ఏమేం చేసొచ్చినావు పోయిప్పుడు? హలో
పెళ్లి డ్రమ్స్ జూస్నా
హ్మ్
ఫోటోల్ దీసుకుందామనుకున్నా, రెండు ఫోటోలు దీసుకున్నా అది గుడ ఏం బాలేదు డెకరేషన్ బాలేదు ఇంట్రస్ లేదు ఒచ్చేసి షాపింగ్కి పోయిన వేరే పిల్ల కోసం
హ్మ్
ఇంగట్లా ఏం ఇంతసేపు గంటల్ గంటల్ జేస్ ఏందో లోపలేసుకునేటన్నీ బయటేసుకుంటాండ్రు
హ్మ్ ఆ హా హా హ నువ్ మాట్లాడతానవా దాన్ గ్
నేన్ మాట్లాడుత్ తే నేను మంచిగ ట్రెడిషనల్ గానే ఏసుకుంటా గదా
ఉమ్ హు ఈ రోజా
రోజు ఎప్పుడైనా నేను అంతేమ్ ఆడ్డ్ గ ఏసుకోను మరి ఏష్న గూడ
హ్మ్
ఉమ్
నువ్ కూడా వెయ్యి ఈ సారి అట్లా
వద్దురా లేదు లేదు లేదు నేను ఫ్రాక్లు వేసుకుంటాన రేపు కూడా ఫ్రాక్ ఫుల్ ఫ్రాక్
హుమ్మ్ ఇంగెంబో
హుమ్మ్ అట్లా జీన్స్ లవ్వేం వేసుకోవట్లేదు
పద్ద్దతిగా మారిపోయినవ ఫైనల్ ఇయర్ కి
అవును నెక్స్ట్ ఇయర్ లంగా ఓని కట్టుకుంటా
మ్ హు ఫ్యానల్ ఇయర్ చీర కట్టే సి మమ్మానై
హు అంతే లంగావోని వేసుకోనిపోత
బానే ఉంటావులేి
మ్మ్ సర అద
ఇంకేం ఎప్పుడొచ్చినవ్ ఊరు నుంచి
నేనా వచ్చిన సండే వచ్చిన ఆదివారం వచ్చి నిద్ర పొయ్యి బాగా ఇంటికాడంతా పుల్లు నాన్ వెజ్ తిని
మ్మ్ హు
తినిందే తినుల్లి
ఇంకేం పని ఉంటుంది తిినడం తప్ప మనకు
మా అమ్మ వండుతుంటే నేను తింటాంగా అన్నా మా నాన్న ఇంటికి పోయినప్పుడు చికెన్ తెస్తాడు మళ్ళా కాలేజ్కి వచ్చేటప్పుడు చికెన్
మ్ హు సంజీగానే మొత్తానికి
ఆ హు
ఇంకేం
కు హు మీ రూమోళ్ళు రెడీ అయితాన్నరా
ఆ
మీ రూమోళ్ళు రెడిీ అయితాండ్ర
హు ఇంకా స్నాననికేళ్తా అన్నారు
ఆహ
రేపు ఎవరెవరు వస్తున్నారు సెలబ్రిటీస్
శర్వానంద్
హు మరి పోవుడేనా
ఆడోగాడే వాడు ఇంకా మళ్ళా మూవీ ది మూవీ ఇది ఏదో మూవీ చేసేవాళ్ళు రివ్యూ దా ఏదో సంథింగ్
ప్రమోషన్స్కి వస్తున్నారా
ని అదే నిహారిక డి జె టిల్లు అదేగదా అదిరాడమే గోప్పలే పప్పులో కాలేసుంటి
అద
ఏమి ఫేషియల్ నట్టేమైన్నా చేస్తాన్నవా
అయ్యో అట్లాంటివి ఏం లేవామా
అట్లాంటివి ఏం లేవా చేసుకో గ్లామర్ గా ఉంటావు కదా నువైనా గ్ నువైనా అయినా గ్లామరే కదా
అదే నచురల్ గానే ఉంటా కదా
మ్ హు ఎంతైనా అందేగత్తిది.
నువ్వు అయిపోయింద ఫేషియల్ అంత
నేను అట్లేం వేసుకోను నేను న్యాచురలే నీ లాగే తెల్లగనే ఉంటాంలే.
మ్ హు బై బర్త్ అది.
ఆ బై బర్త్ అది వచ్చింది కాబట్టి అట్టున్నాం ఇంగ రొంచెం ఎక్ ఎక్కువొచ్చింటే ఇంగ తట్టుకోలేం.
అదే ఇంగ మళ్ళా ఫోటోల్లో కనిపిచ్చేదానివి కాదేమో
అదే అదే సాంబార్ తిన్నా మధ్యాహ్నం
మ్మ్ తిక్తిక్ పప్పు
యా చెయ్యి కదా బానే ఉంటది కదా పీజీలో
ఉత్త ఉప్పెక్కువుంది దాంట్లో
ఆ వాడేందుకో ఉప్పెక్కువైందో ఏమో ఈ మధ్య ఉప్పెక్కువెస్తున్నాడు గదా
మ్మ్మ్ అవును
సర్లే అయితే రెడీగా బైయ్
ఆ సరే బాయ్.